హలో
హలో బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం చేస్తలేదండి టీవీ చూస్తున్నాము
ఏం లేదండి తిన్నాము కూర్చున్నామండి
ఉ ఏం కర్రీస్ అండి
న అంటే బెండకాయ ఎగురు పప్పు చేసామండి మెంటకూరు పప్పు
ఆహా
రేపూ పండుగ కదండి కడుక్కోవడం తుడుచు రోజు ఇదే సరిపోయింది అండి హు పిల్లలకి స్నానాలు రేపు అంతా తా గుడి దగ్గర ఉంటామండి
హు
అక్కడే అంటే ఇక్కడ వడపప్పు పాన కం ఇవన్ని పెడతారండి. బాగుంటాయి అసలు చాలా బాగు
హు అవునండి అవును గుడి దగ్గర పానకం అయితే ఫెవరెట్ అండీ నాకైతే
చాలా బాగుంటుంది అండి హు అదేంటండి అవునండి మీరు రేషన్ దొకుతుందా అక్కడ రేషన్ కార్డు వచ్చిందా హలో హలో మీకు రేషన్ దొరుకుతుందండి మాకైతే ఇక్కడ బాగా దొరుకుతుందండి. ఆ ఏదైనా కానీ ఈజీగా దొరికిపోతుందండి మాకు
అంటే మేము రీసెంట్గా కాలి చేసినం హలో
యుద్ధాలు జరుగుతున్నాయి కదండి మాకు ఇక్కడ అసలు ఏ ఎమాన్న కొందా మన్నా రేటెనండి ఇక్కడ
ఆ
విన ప హలో అసలు ఏది కొందామన్నా రేటేనండి కందిపప్పు కొందామన్నా చెనక్కలు ఏది కొన్నా చెనక్కాయలు అయితే నూట యాభై ఎక్కువే అండి ఇక్కడ కందిపప్పు అయితే నూట ఎనభై అండి ఎంత మండే రేట్లు అసలు చాలా మండిపోతున్నాయి మీకే మీకెంతండి అక్కడ నేనే మాట్లాడేస్తున్నాను ఇప్పుడైతే సిలిండర్ అయితే మామూలుగా తొమ్మిది వందల ఇరవ అయ అలా దొరికేదండి మాకు ఇప్పుడు ఎంతంటే వెయ్యి రూపాయలు పైన అడుగుతున్నారండి ఒక సిలిండర్ అది కాక బుక్ చేసి నెలకి ఇస్తారండి అప్పుడే ఈరు మీక అక్కడ ఎంతండి సిలిండర్ వేరే వాళ్ళదు వేరే వాళ్ళు
హలో
ఆ
ఆ టూ థౌజండ్ పైన అడుగుతుందండి
అదేండి
టూ థౌజండ్ ఫైవ్ అగుతుందండి వేరే వాళ్ళు వస్తారు టూ థౌసండ్ ఫైవ్ అన్నారు
మీకు ఇది జంతువుల్లో ఏదిది ఎక్కువ ఇష్టం అండి కుక్క ఇష్టమా మీకు హలో మా క్యాంప్ మా క్యాంపు లో అయితే అండి పిన్ని కూడా ఇష్టమా మా ఇంటికాడ దండిగా ఉన్నాయి అండి పిలిలు మాఫిలీలతో పాటు చాలా
ఆహా
ఇక్కడ మా క్యాంప్ లో అయితే ఇంటికక్కరు పెంచుకుంటున్నారండి కుక్కలని మీరు పెంచుకుంటారండి కుక్కలు హలో మనుషుల కంటే అయ్యేనమ్ అండి ఇప్పుడు ఆ చెప్పండి
కుక్కలంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరిక ఇష్టమే కదా
ప్పుడుస మా
పిల్లలు కాబట్టి లో మాట్ ఎలా ఉండే మ
వంట అమ్మేసి కుక్కలు తెచ్చుకున్నారండి ఆ పెద్ద బండి బుల్లెట్ బండి అమ్మేసి రెండు కుక్కలు తెచ్చుకున్నారండి. ఇంకెంతంది విశేషం హలో అంటే ఏం చేస్తున్నంటే మీకు ఏ కూర అంటే ఇష్టం అండి ఎక్కువ ఏ కూర అంటే ఇష్టమండిూ మీకు నాకైతే గుత్తంకాయ దోశ గుత్తంకాయలోకి దోశ ఎక్కువ తింటానండి నేను నాకు చాలా ఇష్టం అండి మళ్ళీ చెనకాయ పప్పులు పచ్చడి మేము రోడ్లో చేసుకుంటాం అండి, అది మా ఫ్రెండ్ కంటే చచ్చిపోతుందండి మా ఫ్రెండ్ క ఇష్టమ మే చేస మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వస్తుందండి వన్ ఇయర్కి ఒకసారి వస్తుందండి